హలో! నమస్కారం అండి.
నమస్కారం అండి.
నమస్తే అండి ఎలా ఉన్నారు?
బావున్నా అండి ఏం చేస్తున్నారు
సాయంత్రాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు
మేం ఏదో ఎంజాయ్ చేస్తున్నాం అండి అ మీ స్నేహితుడు మీకు వారికి అమ్ డబ్బులు ఇవ్వడానికి కావాలంటే మాకు చెప్పండి మేము వచ్చి ఫోన్ ఇచ్చేదము
ఆ అలాగే అటులనే అండి
ఉమ్ మేము బయట ఉన్నామండి అందుకనె
బయట ఏం చేస్తున్నారండి మీరు ఎవరికి లైన్ ఏస్తున్నారండి బయట మీరు
అమ్మాయిలు చూద్దామని వెయిట్చె చూస్తున్నా ఉన్నామండి ఏ అమ్మాయి రాలేదండి ఆ అబ్బాయిలయందరూ ధూమపానం చేసేటానికి వస్తున్నారండి ఇక్కడికి
అమ్మాయిలు అంత అదేకదా అమ్మాయిలు కూడా ధూమపనం చేస్తేవల్లేనండి మొత్తము
అమ్మాయిలు ఇక్కడ దోమపానం ఎవరు చేయట్లేదండి
ఇక్కడ నా ముందే ఒక అమ్మాయి తాగుతుందండి సేమ్ సీగ్రేట్
అవునా అండి దూమపానం చేయడం తప్పు హానికరం అని చెప్పండి
చెప్తే వాళ్ళేం లేదండి వాళ్ళొ ఒక పక్కన ఉన్నారు ఆళ్లది తీసుకొని మా ముందే వేసిండ్ మా ముందే వేష్ విసిరెదరు విసిరెదరండి
ఎందుకండి
మంచి చెప్తే ఈ రోజు మంచి కా చెప్పిన వాళ్ళకి రోజులు ల్లేవు కదండి
ఆవునా అండి పాపమండి అట్లైతే మీరు
లేడీస్ కి
ఉమ్ మీ స్నేహితులు దూ మీ మీరెందుకండి ధూమపానం చేసే దగ్గర ఉన్నారు మీరు కూడా తాగుతున్నార ఏమిటి
లేదండి నాకు అలవాటు లేదండి
ఉమ్
లేేసే ఓపిక నడిచే ఓపిక్ లేసే ఓపిక నడిచే ఓపిక అస్సలు లేదండి అందుకే అలా కుచ్ చొనున్నాను అవునండి
హ్మ్
ఎక్కడెక్కడకి వెళ్ళారండి మీరు సాయంత్రం
ఎక్కట్లేదండి కొంచం టీ దాగేకి ఎళ్ళాము మీకు మా ఫోన్ చేస్తున్నా మీరు ఎత్తట్లేదు ఎందుకండి మీ అక్క గారు చాలాసేపు చేశారండి మీకు
అక్కగారు రెండు సార్లు చేసారండి నాకేమో నా ఫోను వైబ్రేషన్ లో ఉన్నదండి అందుకనె చూసుకోలేదు
ఎందుకు పెట్టారండి తప్పు కదండి అలా వైబ్రేషన్ లో పెట్టడం
పెట్టలేదండి కనీ ఎందుకు పెట్టానో ఈ రోజు పెట్టానండి ఏంటంటే రెండు మూడు స్పామ్ కాల్స్ ఎక్కువచ్ చేయండి
ఎందుకొ మీరు చాలా బాధపడుతున్నారని మీ స్నేహితులు కూడా బాధపడుతున్నారండి
నేనెప్పుడు బాధపడ్డానండి
ఏమో మీ స్నేహితున్నడగండి పొద్దున్న మిద్దె పైకెళ్ళారంట నాలుగు గంటలకి
చెప్పాను కదండి మార్నింగ్ మిద్దెమీదకి గేట్ దూకి ఎళ్ళామని చెప్పాం కదండి
ఎందుకో బాధపడుతూ ఎళ్ళరండి అదేందండి ఎవరికో క్షమించండి మెసేజ్ పెట్టినా సందేశం పంపిచ్చున్నారు మాకు మాకు రాలేదు కదండి అందరినీ ష అందరూ నన్ను క్షమించ్ చ్చండి నా వల్ల ఎవరైనా ఏమన్నా అయిన చో మమ్మల్ని క్షమించండి అని పెట్టారన కదండి.
అలా ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రమే వెళ్ళేటట్టుగా పెట్టానండి అది అందరికి.
ఏం. ఎందుకండి మాకెందుకు పెట్టలేదండి ఎవరెవరు పెట్టారున్నట్టయితే మీ ప్రియురాలకి మీ స్నేహితురాలకి.
అంత లేదండి స్నేహితులకు మాత్రమే పెట్. వినండి వాళ్ళు మాత్రం చూసుకున్నా అండి ఇప్పటికైన్నా కొంచెం కక్షలు ఏనా తగ్గించుకుని అందరు కొంచెం ఇలాంటి చెప్. అప్పుడు మాట్లాడిని తగ్గిస్తారేమో అని చెప్పి.
ఓహో. ఆ అబ్బాయి కోసం పెట్టారా నేను కపడాలని కోసం ఏమైనా పెట్టారేమో అనుకున్నామండి.
అప్పడ అమ లేదండి అప్పడల అమా ఈరోజు సెకండ్ షిఫ్ట్కెలరు.
సెకండ్ షిఫ్ట్ అంటే ఇప్పుడు ఏ టై టైమింగ్స్ ఉంటాయండి.
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెండున్నర నుంచి రాత్రి పదకొండున్నర వరకు అండి.
అవునా అండి ఇది కొంచెం బాధాకరమే అండి ఉన్నచో పొద్దున ఉండ్. తె బాగుంటుంది లేదా రాత్రి పది గంటలకి వెళ్తారండి అది బాగుంటుంది.
ఫోన్ చేసి తలకయి తింటారు కదండి అందుక.
అమ్. మీరు అప్పుడుదా కొంచెం మంచిగా మాట్లాడతారండి లేనిచో మీరు ఉమ్మ్మని ఉంటారండి.
లేదండి నాకు ఎవరు ఫోన్ చేయరు కదాండి. బేస్ట్ నేను తినడం పనుకోవడం ఎలాగే ఉంటాం కదండి.
అవునా అండి.
అండి ఇతను బిల్లు కట్టాలంట అండి ఫోన్ అడుగుతున్నాడు.
ఇంకా అతారులేండి తోమ్ గ్లసులు తోమమానండి.
బయట ఏం పని చేస్తున్నారండి మీరు.
ఉమ్
బయట ఏ అమ్మాయిని చూస్తు తగులుకున్నారండి మీరు.
ఎ అమ్మాయి లేదండి.
అగ్ అదా. నేను వస్తున్నా అని వచ్చారండి వాళ్ళు కూడా.
అవునా అండి బాగా చూడండి వాళ్ళని.
చూసే ఇంట్రెస్ట్ లేదండి.
ఎ ఎందుకండి.
అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్ పోయిందండి.
ఉమ్ అందుకే అండి మీ ఫామ్ మీ స్నేహితుని తగులుకున్నారు మీరు.
లేదండి నేను ఆ టైప్ కదండి కానీ మా స్నేహితుడు ఇంకొక స్నేహితుడు ఇద్దరు రూమ్మేట్స్ మాత్రం నైట్. పూట్ల మాత్రం బాగా కలిసి మలిసి పడుకొని నిద్రపోతారండి.
అవునా అండి.
సేము మోగుడు పెళ్లలు క్ కౌలించుకున్నట్టు కౌలించుకొని పడుకుంటారండి ఇద్దరు.
మీ స్నేహితుడు మాకు చల్లని పదార్థాలు తీస్తున్నాడు నేను తాగేకి. మీకు ఏమన్నా కావాలా అండి. ఎందుకండి.
తాగే ఓపిక కూడా అసలు లేదాండి.
ఏమండి మీరేమ మీరేమన్నా ప్రెగ్నెంటా ఏమండి. గర్భంగాతో ఉన్నారా అన్ని దాక్కుంటా ఉన్నేకి.
గర్భం అంటే నేను కాదులెండి మా ఫ్రెండ్. మా రూమ్మేట్కో ఒక అతను ఉన్నాడండి అతనికి మాత్రము మా అక్కగారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు గర్భవతి అని
మీరన్ ఒకసారి ఇలా అంటారండి
వచ్చుతున్నానండి
ఏం చేస్తున్నరండి మీరు
మేము చల్లని పదార్థంగా ఒకటి తావుతున్నామండి
ఆ తీవ పదార్థాలు ఎక్కువ తాగితే మీకు గ్యాస్ అనే గ్యాస్ట్రబుల్ యొక్క రోగం అంటుకునేదండి
మీ మూడు నెలల తర్వాత ఒకసారి తాగుతున్నామండి ఏం కాదులేండి
కానీయండి ఇ మీ స్నేహితుడు మిమల్ని బాగా ఎంజయ్ ఉన్నాడండి చెప్పి చేయండి
లేదండి నాకు చాలా రోజులనుండి తాగాలనుదండి
డ్రింకా గ గక్క కూల్ డ్రింక్ కూడా తాగవలసిందండి గోచల్లని పదార్థం కూడా
వద్దండి ఒకటి చాలు అన్ని తాగినా ఒక పైకి పోతాం అండి మా ఆరోగ్యకు ఆరోగ్యం చాలా సమస్యలు ఉన్నాయి
కావాలంటే తాడేసుకొని మే పడుకుంటాంలేండి కిందొల్లు మీరు పేకి వెళ్ళకుండా
లేదండి ఈ చల్లని పదార్థం స్పైట్ అనేది నెలకి ఒకటే అండి
నలకికోకటటెనీ ఏమనా రూల్స్న్నాయా అండి
మ మా డాక్టర్ గారు చెప్పారండి లేనిచో మేము మాకు కళ్ళు తిరిగేదు
కళ్ళ తిరుగితే మేము కళ్ళలు పట్టుకుంటాం లేండి కళ్ళ తిరగకుండా
కోస్తారా ఏంది పట్టుకోని గట్టిగా
కళ్ళు పోయిన కూడా మమ్మల్ని అడగద్దండి మళ్ళీ ముందే చెప్తున్నాను కదా
లేదండి
కళ్ళు పట్టుకున్న తర్వాత పోయినాయని మళ్ళీ ఎడవకూడదండి
ఎంటిదండీ
అద అంతేనండి కళ్ళు పట్టుకున్నప్పుడు కళ్ళు ఒక ఆటోమేటిక్గా కొంతమందివి పోతాయండి
మీవి ఎప్పుడైనా పోయాయండి మాకు చెప్తున్నారు మీరు ఎదురుగా చూసి చిజు ఒక ఒక పల్ల ఇంకొకొక్క పిల్లని వెతుక్కోవల్సిందేనండి ఏది కుక్కో అర్ధం కాట్లేదండి
వాళ్ళు చేతిలో ఉన్నది కుక్కపిల్ల అండి వాళ్ళ కుక్కపిల్ల పాపం వాళ్ళ లాంటిది కొని రక్కి రక్కి గొరుతో చిపేసిందండి పా
అది కాదండి ఆ కుక్క పిల్ల ఎక్కువ బట్టలు వేసుకోందండి ఆ పై కుక్క కంటే
ఆ అమ్మాయిలు డ్రస్ ఆ కుక్కలు డ్రెస్ వేసుకో ఒకటె వేసుకోకపోయినా ఒకటేనండి
ఇక్కడ ఒకమ్మాయి ఉందండి మంచిగ బట్టలు వేసుకొని మంచిగ కూర్చోనీ ఉందండి బుడ్డు ఊప్కుంటా
కూర్చు వాళ్ళియా ఫిర్యాళ్తో మాట్లాడుతుందండి చూశాను నేను కూడా
హూ అవునండి మంచిగా అలాగ ఉండాలండి ఎంతవరకు చూపియ్యాలో అంతవరకే చూపియ్యాలి ఇక్కడ ఉన్నారండి మా ప్రదేశంలో అన్ని చూపిస్తారండి
లేదండి ఇక్కడెక్కడైనా పాముల్లో రిక్తి తెచ్చి వాళ్ళ ముంద పడేయాలని చూస్తున్నానండి
ఈ మొదటి జీతంతో అంత ఏం జాస్తరండి మీరు బాగా అది ఉత్సాహంగ ఉందండి
మా మొదటి జీతంతో సంగ సేవ
ఊహు అవునా అండి మీ వెనకాలండి మీ స్నేహితుడికి గుడికి వస్తున్నాడు కదా చూడలేకపోతున్నా అండి
ఏమైందండి అతనికి లోగోస్త్రం కొనిచ్చేదేనండి
ఆ లో వస్త్రాలూ కొనండి వేరే వాళ్ళు వాడేస్తున్నాడు అంటే కదా
నావి కూడా లూజు అయి జారిపోతున్నాయండి నిజం చెప్పాలంటే
అది కొనియండి సంగ మొదటి పని అదే చేయండి మీరు మీకు ఏదన్నా చేసిన చో ఏదదో అయితున్నాయి మా లోవస్రాలు పడలేకపోతున్నామండి భయం భయంగా ఉంది
మా లోవస్త్రాలు కూడా అండి ఉండేవి రెండే అందులో ఒకటి సరిపోతుంది ఇంకొకటి జారిపోతుందండి
నావి ఆరు ఉండాలిండి ఒకటి వారి వల్ల పారేశాం ఐదే ఉన్నాయి మాకాడ
ఇంగో రెండు కొనుక్కోవాల్సింది కదండి ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఎలాగొ రేట్ తక్కువే కదా
నేను ఆన్లైన్ లో కొనుక్కునేట్టు అండి
మళ్ళీ బుక్ చేయాల్సిందే కదండి ఎలాగ తక్కువే పడతాయి కదా ఈసారి ఎనిమిది కాస్త పదకొండు అవుతాయి గదా
లేదండి నాలుగు మళ్ళీ నాలుగు కొనాలండి నేను మాల ధరించాలనుకుంటున్నాను అప్పుడు కొత్తవి కొనుక్కోవాలండి పాతవి వాడను వాడను కొత్త బట్టలు కొత్త అన్ని కొత్త కొనుకుంటానండి అప్పుడు లో వస్త్రములు బట్టలు దుప్పటి ఒకవేళ ఇక్కడ ఉన్నచో మీ నేను బెడ్ తీసేసి కింద పడుకుందాంగా కింద పడుకుంటానండి
ఎందుకండి
దానికి మంచం పైన పడుక్కోరాదండి అందుకని కిందనే పడుకుంటామండి అవునండి
అవి నాకు పద్ధతులు తెలియదులేండి మిర్ మిర్ మిర్ నెక్స్ట్ కాల్లో నాకు ఆ పద్ధతులు చెప్పగలరా
సరే అండి మీరు ఇంత మంచి సమయాన్ని ఇచ్చారు ధన్యవాదాలుండి మీ స్నేహితుని ఏదో కొద్ద
ఇంకా టైం ఇంకా టైం ఉందండి
మీ స్నేహితుడ్ని చూసుకోండి మేము విరమించుకుంటాం ధన్యవాదాలు
నా టైం ఉందండి
ఏ సమయం చూసినచో అయిపోయినాదండి బాయండి
సరే అండి మీరు విలువైన సమయానికి ధన్యవాదములు అండి